ఆ
ఎం చేతాల్లో
రొట్టెలు చేతన మీ అన్నకు
రొట్టెల ఉ పని అయిందా
ఇంకా కాల్య
పి పిల్లలు ఏం చెస్తారు
ఇగా వాళ్ళు వేళ పనుల్లో వాళ్ళు ఉన్నారు
ఉ
మా సుతాక్క ఫోన్ చేసింది స్కూల్ గురించి
ఆ
అయితే ఎప్పుడు పంపిత్తరు అని ఫోన్ జేసింది.
ఆ
ఎపుడు పోతారు పిల్లలు
ఏమో ఎండలకి ఇంతగనం కొట్టబట్టే ఇంట్లో ఉన్నట్టు ఉంటదా నేం బిడ్డంటే ఆడ ఇంట్లో ఉన్నట్ అట్టే ఉంటది.
ఆ
మూవీళ్ళలకు ఉంటదా మస్తుత్ తింటగాను విసిరి సంపబట్టే ఇక పెద్దామ్కంటే ఏసీ ఉంటదిగాని చిన్నా ఆమెకు ఇబ్బంది
అయితే మా సుంతక్క ఏమంటదన్నా అంటే పదో తారీకు వాళ్ళు ఆ అమ్మాయి మొత్తం చదివింది కదా
ఆ
చదివింది ఆమె పదో తారీఖు వత్తందాట పదో తారీఖు పంపిత్తా వచ్చిందా? పది కన్నా పదకొండు కన్నా మళ్ళా బుక్స్ తీసుకోవాలె స్ షాపింగ్ చేయాలే స్కూల్ర్ అదే మన యూనిఫ ఫామ్ తీసుకోవాలే అంటే అది కిందికి లే ఆమె పైకి అయింది పెరిగింది కదా క ట్టు పైకైంది.
ఏం కట్టు?
లంగా
ఆ ఆమ్ పెరిగింది మ్
ఆ అదే పైకైంది పైకి అయితే మరి పట్టిత్తవా అని అంట్ అంటే ఏమంటాందంటే మా సున్తక్క ఆ లెగ్గిన్ వేసుకుంటే సరిపోద్ది అంటాంది
మ్ రెండు వందల వరకు పట్టిత్తది తీ అయినా పొట్టిగా ఆ తొడుగుతారు ఇప్పుడు చిన్న చిన్న షాట్లు ఎత్తారు సిటీలా వెనకట్ మాడలేమన్నా?
బూది కాదు
నెర్సుకోవాలె ఎక్కడి తగ్గట్టు అక్కడి మెదలాలే ఏయ్య బుద్ధి కాదు అం అంటే నువ్వు చెప్తానవ ఏంది అట్లా పొడుగ్గా ఉండాలె ఎనకటి కాలం లెక్క ఉండాలె అని చెప్తాన
ఏ లేదు ఆమెకే నచ్చదు.
ఉమ్ ఎట్లా?
కిందికి కావాలే ఒక క్లాత్ తీసుకొని కుట్టియాలే అని అంటాంది.
ఉమ్
అంటే సరే సుంతక్కకు ఫోన్ చేసి అడుగుదాం తీ అని అంటే సుంతక్క ఏమంటాందంటే? ఆ అది పైకున్న లేగ్గినేసుకుంటే సరిప్ పోద్ది అని అంటే వీళ్ళ డాడీ అన్నాడు కదా నేను డబ్బులు పంపిత్తాక్క క్లాత్ తీసుకొని కుట్టియ్యి ఆమెను ఎందుకు బాధ పెట్
మనలాటీన్ ఫిఫ్టీన్ ఉంటది చూడు అప్పుడైతే మంచి మంచిగా ఉంటది జెండా వందనానికి కొత్త డ్రెస్సు
అగ అప్పుడే కుట్టిత్తం క్లాత్ అయితే తీసుకోమంటాం.
ఉమ్
పొట్టిత్తాం అయితే పదో తారీఖు వత్తంది నువ్వు కూడా పదో తారీఖు రా అంటే మా చిన్నోని బర్త్డే పదహారుకు ఉన్నది కదా ఆ నీరుడే లేదు వీళ్ళ డాడ్ అంటాండు కదా నీరుడే లేదు ఇప్పుడు ఉండకపోతే ఎట్ల మల్ల మా చిన్నోడు ఏడస్తాండుగాదా అంటే ఆ ఒక్క రోజు చూసుకుంటే ఆ ఏం జేస్తరు ఒక్క రోజు జూసుకొని నాలుగు రోజులకు తోలితే మరి స్టాడీ ఎట్ల రా అని అంటాంది
హా హా హా
అంటే స్టడీ ఎట్లా అంటానవేంది అక్క ఇప్పుడు ఏ ఇప్పుడైనా అత్తరా అని అంటాడు
ఆ
అంటే నువ్వు అట్లా గావురంగా చెత్తే గాట్లనే ఉంటది నువ్వు అట్ల జెయకు ఏమైతాంది ఆ ముందు రోజు కేక్ కట్ చేసుకోండి ఆ అడ్వాన్స్ గా కేక్ కట్ చేసుకొని ఆమె ఉన్నప్పుడే కేక్ కట్ చేసుకొని మంచిగా సెలబ్రేషన్ చేసుకొని ఆ తీసుకొని రండి అంటాంది
ఏ ఎంగాదు తీ పన్నెండో తారీకు ఓపనింగ్ రీ ఓపేన్ పన్నెండు అంటే ప పద్నాలుగు పదిహేను పదహారో తారీఖు ఆ వదిలిపెట్టి పదిహేడు
అ వాళ్ళూ వీళ్ళ స్కూల్లా అట్లా కాదు పన్నెండుకు కచ్ పన్నెండు నుంచలి పన్నెండు పదమూడు వత్తనే ఉంటారు స్ట్రెంత్ బాగా నేతది
హ
అట్లా అనే వీళ్ళ స్కూలు అన్ని అన్ని స్కూల్లాల్లగా అన్ని స్కూల్లో లెక్కల కాదు వత్తనే ఉంటారు అనీ అంటది అయితే చూద్దాంతి అక్క నేన్ నిర్ణయించకుంట ఆయను బాధ పెట్టుడేందుకు అని ఇయన అంటాండు అంటాండు
ఆ అవునులే
అంటే ఇగా ఆమె ఏమంటంది అని అంటే ఒక ఆమె అత్తంది కదా ఆమె ఫుల్ అటెండెన్స్ ఉండాలి నేను అవార్డు తీసుకోవాలి వీళ్ళ స్కూల్లో ఏం చెస్తారంటే ఫుల్ అటెండెన్స్ ఉంటే పేరెంట్స్ గెస్ట్ గా పిలుస్ చ్చి అవార్డు ఇస్తారట
హు
ఆ అట్లాని అంటాంది అంటే ఆమెతోని నన్ను కంపేర్ చేసి ఛీ మాట్లాడుతాంది సునీతక్క నాకు అట్లనచ్చది అది ఇది అని అంటే డాడీ చెప్తాడుచి ఆమె ఇప్పుడు ఎవర్ల టాలెంట్ వాళ్ళది
అంతే మరి
కాదా ఎవ ఎవలకు ఎంత టాలెంట్ ఉంటదో అంత ఇప్పుడు ఆమెను ప్రతి ఒక్క విషయంల ఆమెను కంపేర్ చేసి మాట్లాడితే నాకు నచ్చది అని అంటే నేను అన్నా కదా అది నువ్ సంవత్సరం నుంచేల్లి వాళ్ళ గుణాలు చూసినావు కదా రా అది టేక్ఈజీగా వదిలేయాలే వదిలేస్తే అయిపోతది ఎందుకు బాధపడతాన్నావ్ అని నేను అంటన్న
అంతే కదా మరి
ఆ ఎవరో ఏమో అనుకుంటాలు ఏవన్నా కంపర్ట్ చేసి మాట్లాడతారు అంటే వాళ్ళ గుణం తెలిసింది కాబట్టి ఆ ఏ గిట్లన్నా నేను మాట్లాడతానుో వదిలేసుకోవాలి మామయ్యఓసారి ఊక చదువు అంటే టాడు ఉ ఆడుకోనియడూ అని అ టే ఏ గినగింతే అని వదిలేయాలి రా వుకే ప్రతిదానికి బుతద్దాం లో పెట్టి చూడొద్దు సెన్సిటివ్ గా ఆలోచించొద్ద అని నేను అంటాన
ఆ అన్నం తిన్నార మరి
తిన్లేదు తినాలే టమాటో ములకాయ అండిన
అ ఏం చెప్తాండి అన్న ఏం చెప్తాండు పిల్లలు ఏం చెస్తాండ్రు
అన్నా ఆ ఇప్పుడే అచ్చిండూ బయటికి పోయిండు అప్పుడు వచ్చిండు కానీ బయటికి పోయిండు ఇప్పుడు వచ్చిండు వలస వలస స్నానం చేస్తాడు స్నానం చేసి అన్నం మీద కుసోవాలిగా
అంతే కదా మరి మ్మ్ ఉడక పెడతంది
మ్మ్ ఇగ ఆమె ఎడ్ తామె బాధపడుతుంటే నకు ఏడుపతు అంటే ఏడుతంటే
ఏందిని నీ బిడ్డ ఏడుత్తంద నీ బిడ్డేనా ఏడిసేది
ఆ ఆమె ఏడ్చింది ఇట్లా కంపేర్ చేసి మాట్లాడతానని అంటే ఏడ్చింది ఏడితే నేను గిట్లా అన్న ఇగ నాకు కూడా దుఃఖం వచ్చింది అన్నట్టు
హలో
ఏడుత్తాంటే ఎందుకమ్మా ఇప్పుడే నువ్వు అన్నావు కదా లైట్ దీసుకోవాలి అన్నిటికీ సెన్సిటివ్ గా ఆలోచించద్దు అన్నవు కదా మళ్ళ నువ్వు ఎందుకు ఏడుతానవు నేను పోతతి ఎందుకు అట చెత్తానవ్ అని అంటాంది మళ్ళా ఏం జేతారు అయిపోనయా
ఏ అయేష్న తింటండు
ఆ అన్న వచ్చిండా
ఆ ఆచిండు తింటాడు పిల్లలకు కూడా పెట్టాలిగా
ఎన్ని రోజులు ఉన్నారు చిన్ను వాళ్ళు
ఏ ఆ నాలుగు రోజులు ఉన్నారు అంతే నాలుగు రోజులు అంటే ఆరు రెండు రోజలు ఇ ఏడు రెండురోజులు
ఆ చిన్నొక్కళ్ళ ఇంటికాడ నాలుగు రోజులు రెండు రోజులు పెద్దక్కోళ్ళ ఇంటికా రొన్రోలా
ఆ రెండు రోజులు ఉన్నారంటా
ఏ మావోలు ఏటన్నా పోదాము అంటే ఏటు పోయిటట్టున్నది ఎండకు. మొన్నట్ దా వాళ్ళ అత్తోలింటికి పోతా అంటే మొన్న ఇగా సంవత్సరం పొడుగుత ఆమె దగ్గరనే ఉండే
ఆ
అమ్మమ్మోళ్ళ ఇంటికి పోదమంటే అమ్మమ్మోళ్ళు ఆమె ఇట్లనే ఉండే
మ్
ఏం చేత్తరో ఏం కతో
ఆ హ హుమ్ అచ్చిందా సమ్మవ్వ సమ్మవ్వ అచ్చిందా
ఎందుకది
హలో
ఆ అయితే ఎటు పోదామన్నా ఇగ మా అమ్మ ఇక్కన్నే ఐదార్రోలు ఉండి అయితే స్కూలు ఆయమ్మ కావాలన్లేదా అయితే ఎమంటాంది తెలుస ముసలామె ఏ ఒక నెల రోజులు పోతా దాని వాతావరణం చూసి బన్చేస్తా అంటాంది
ఓర్నీ
అందుకనే అబ్బా అమే పోేయిందే నయం తీ ఇప్పుడు నిను పోయి ఇచ్చచ్చోచ్చిందే నయం అనుకున్న మనుసుల
ఆ
వాళ్ళ కోడలన్నదాట కాద అట్ ఉంటది అని చెప్పిందట హడ్ అంటే ఏదైనా హడ్ గుండకపోతే అల్కగుంటదా
అంతేనండి
చెప్పు
ఆ
ఇప్పుడు పిల్లలకు అన్నం తినే టైంలా పట్టా ఎయ్యలే పరదా పరదా పర్వాలే పరదా పరీచినోళ్ళే అందరు కూస్ కూర్చుంటారు కూసున్నాక మూతలు రాకపోతే మూతలు తీసియాలే కలుప రాకుంటే కలిపియాలే అదే కొంత మంది తన్ దూరపోల్ ఉంట చూడించర్లోళ్ళు అబ్బా పూరు అ వీలంతా
మ్
ఆ వాళ్ళు పొద్దున తినలేరు కదా పూరగాళ్ళు రెండు బాక్సులల్ల తరు ఒక బాక్సు తింటారు వచ్చినంక
ఆ
ఇగ మల్ల మధ్యాహ్నం తింటారు మధ్యాహ్నం తినేటప్పుడు తినబుద్ధి అయితే తి ట్టారు లేకపోతే కుమ్మరిత్తరు అన్లనే ఇగా
ఆ అ
అన్లనే కుమ్మరితే ఆ పర్దాలల్ల కుమ్మరితరు పర్దాలల్ల కుమ్మరితరు ఒక్కొక్కసారి చెట్ల కూడుంటే చెట్ల కడ కుమ్మరి
అంతలేదా మ్ సరే ఉంటన